హలో
ఆ ఏం చేస్తున్నావ్ బా
వాకింగ్ పోతున్న ఇప్పుడే
ఆహా
మార్నింగ్ వక్
ఆ ఓకే
నువ్వు ఆ మార్నింగ్ కి చేజు ఆ ఎక్సైజ్ చేస్తా మార్నింగ్
ఉమ్
మార్నింగు నేను ఫైవ్ థర్టీకి లేస్సా
పొయ్యిస్స
ఫైవ్ థర్టీకి లేచేసేసి జాగింగ్ షూ వేసుకొని స్టార్ట్ చేస్తాను డైలీ ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్సురు చేస్తా రన్నింగ్ దొరుకుతా ఉరు ఇప్పుడు చేసేవరికి రన్నింగ్ చేసేసి
ఓ ఎవరు హెల్త్ గురించి ఎక్కువ్ బట్టిచుకో ఆ తర్వాత అందరు హెల్
ఆ
చాలా అంటే ఎప్పుడేమైద్దో తె లీదు కాబట్టి ఉండాల అనేసి అనుకుంన్నారు
అవును కరెట్టే ఇప్పుడు అందరు చాల చానామంది జిమ్కి వెళ్తున్నారు అయితే నేను మార్నింగ్ ఫైవ్ థర్టీ కి లేచేసి నేను వాకింగ్ పోయి వచ్చేసి సెవెనో క్లాక్ సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ మధ్యలో బ్రేక్ పాస్ట్ చేస్తా
సో అనమాట
ఆ బ్రేక్ఫాస్ట్ చేసి
గుడ్ హ్యాబిట్
ఆ డైలీ కంపల్సరీ వాకింగ్ చూస్
కాదండి నేను అనేది ఎర్లీ ఫిన్ చేయడం అని అంటున్నాను.
ఆ అవునను
ఆ
మీ ఇంటిదగ్గర కో మీ ఏరియా సైడు ఉందా గ్రౌండ్ ఉందా
ఆ గవర్నమెంటోళ్ళన్నీ ఇప్పుడు ఎక్సైజల కల్వాకి సైడుకి ఇట్లా ఎక్ససైజ్ ఇట్లా లేడీస్ వింగ్ లాంటిది ఇట్లా చే
ఉ
తుతో తరిగిగ
గ్రౌండ్లోనా
ఆ ఆ అంటే గవర్నమెంట్ ఒక ఏరియాలో మధ్యలో పా పార్క్ టైప్స్మన్సేయన్ని
అదేలే మీరు వెళ్తారా వాటి నుంచి
ఆ వెళ్తాం అంటే మార్నింగ్ కుదరదు ఫ్రెండ్స్ మేము కలిసి ఈవినింగ్ వెళ్తాం ఆ పిల్లలని రెడీ చేయడం స్కూల్ కి ఎకుతది కదా వెళ్తూ ఉంటాం
ఎన్ని కిలో మీటర్స్ వాకింగ్ వాకింగ్ వాకింగ్ ఎన్ని కిలోమీటర్స్ చేస్తారు బ్రలు
ఒక కిలోగా ఇంకా హాఫ్ కిలోమీటర్ వస్తాం
తప్పే ఇక మినిమం టూ కిలోమీటర్స్ నడవాలి వాక్ చేస్త అయితే అప్పుడు కొంచెం బాడీకి మజ్ిగా ఉన్నట్ల
చేస్తాం కదా
అదలు బయే మార్నింగ్ సెవెన్ థర్టీ టు సెవన్ ట టిఫిన్ చేస్తా చేసేసి ఏడు తటికి స్నానం చేసేసి ఆవిసులా వెళ్తాను నేను
అజనా లంచ్ టైమ్ లో కూడా ఏ ఫుడ్ అంతే చపాతీసి తీస్ తీసుకుంట రా ఇట్ల ఎట్లా తీసుకుంటా రైస్
నేను జనరల్గా ఈ మధ్య ఏమి తీసుకోవట్లేదు వాళ్ళకి ఫుడ్ తీసుకోవట్లేదు ఓన్లీ చపాతి బ్రౌన్ రైసు అయితే తీసుకుంటన్నా మ మధ్యాహ్నం పూట ఒక కర్రీ ఒక చట్నీ సాంబార్ అయితే డైలీ ఉం అవి తీస్ కుంటే అన్నమాట లేదు నేను నేను మా ఆవలు ఇంటిగా రెడీ చేస్తారు అ లే దీ తీసుకెళ్తా డైలీ మా ఇంటి దగ్గర వాళ్ళు రడీ చేస్తారు
అవు
చేస్తే నేను తీసుకెళ్తా లంచ వన్ థర్టీ టు చుట్టూ ఉంటుంది మధ్యలో చేస్తా నేను
సయి స్నాక్స్
స్నాక్స్ అదే రెగ్యులర్గా ఉండదు మెనులో అప్పుడప్పుడు ఉంటది వీక్లీ ఫైసు ఉంటదన్ మాట రెగ్యులర్గా అయితే ఉండదు
మంచిది ఇప్పుడు స్నా స్నాక్స్ తిన ప్లసు టీలు త అడం వళ్ల్లది కాబట్టి తగ్గిచుకున్నామండ్ జెస్ స్నాక్ ఆ
ఇప్పుడు స్నాద్ సో ఏం తిన్నా గానీ ఆయిల్ ఫుడ్తోన్ వస్త్ ఉందండి ఆయిల్ స్లో ఆయిల్ ఉంటద్ అంటే ఎక్సెప్ట్ ఫ్రూట్స్తో తప్ప మిగతా అన్నింటిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ తగ్గించమాట
స్ తింటా హెల్దీ ఐటమ్ గదా ఫ్రూట్స్ చింటె మంచి విటమిన్ అయి వస్తే ఫ్రూట్స్ తింటే మంచి
ఆ ప్ ఫ్రూట్స్ అంటే వీక్లీ వన్స్ జామకాయ పట్టుకెళ్తాను జామకాయన్న ఆపిలికాయన్న గానీ
ఆ
గ్రేప్స్ అయినా కానీ తీసుకెళ్తా వీక్లీ వన్స్ ట్వైస్ ఇంకొకసారేమ్
ఎర్లీ గా పడుకుంటారా నైట్ బెడ్ టైం
నేను మోస్ట్లీ ఎడ్త్ తర్టీ నైన్కి పడుకోన్ ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి ఇంటికి సిక్స్కి వస్తా నేను సిక్స్ కి వస్తాను సిక్స్ టు సెవెన్ అనేది నేను వచ్చే వరకు న్యూస్ పపదవి వచ్చసి బోర్ం చేస్తారు సెవెన్ ఓ క్లాక్
ఓకే అదే లే ఎర్లీగా కుంట్ర ఇర్లిలే వస్రంగా
అవును సౌనకాయ మోస్ట్లీ సెవెన్ సెవెన్ సెవన్ కట్ ఇప్పుడు ఏంటంటే అన్నం మనం తిన్న ఫుడ్ డైష్ అవ్వడానికి మళ్ళీ మినిమం టూర్స్ టైమ్ ఉండాలి టైం లేకుండా ఉండలేదు ఉన్నదనుకోండి ఫ్యాట్ పెరుకిద్ బా డీలో కాబట్టి ఏంటండి వెళ్ళగా తినడానీకె నేను ట్రై చేస్తా ఆ మీర్ ఎప్పుడు తింటార మీర మీదేంటి రైల్వే షెడ్యూల్
అంటే నైన్ టు నైన్ షెడ్యూల్ అండి తామో నైట్ నైన్ క ఇక మధ్యాహ్నం
ఆ
వన్ టూ తో లంచ్ అయిపోతది అన్నమాట ఇంకా నైన్ కంటే పిల్లలు స్కూల్ కెళ్ళి, కట్టి వాళ్ళు పోయేస ఇంకా నైన్ అవుతుంది థట్టిటు నైన్ లోపు తింటాం నైన్ టు నైన్ ఇ షెడ్యూల్ ఇంకా ఈవవ్నింగ్ మ క్రికెట్ కె అక్కదాకా అటి ఇట్ వాకింగ్ ఎల్లి రావడమో క్లీనింగ్ ఆన్ పట్ బట్టలు ఇలాంటివి ఉంటాయి కదా ఇంట్లో కుకి ఇంటి అనే జరుగుత ఉంటాయి అల రోజువారి పనులూ
అత్తరు
ఆహ ఎన్నం మటరు
అదెలెండి మధ్యనము ఓ క్యావువా వావ్ కర్రీ సన్ని మానిజె జెస్తారు యాడి కలిస్తే వొస్తారా మీరు
అ కర్రీస్ చేస్తున్నది ఏపూటది అపు ఇప్పుడె చేస్తాము మార్నింగ్ టిఫిన్ చేస్తాము ఆప్రింగు ఓ రెండు పూట్లు రెండు కర్రీలు చేసుకుంటే ఇం ఇంకా సరే పిల్ల పిల్లలు తిన్నారు రెండుసాలు తినంటే పిల్లలు టేస్టీగా ఉండదు కదా ఎ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేస్
డైలి మాని స్తా ర ఆ ఓకే నైట్ నైన్ ఓ క్లాక్కి పడుకుంటార
ఎలేండి పదవుతది అటు ఇటుగా
టెన్ అయిందా ఓకే
ఆ తర్వుతు
మరి బట్లఎప్పుడు మీరు మీ మీరు బట్లే ఎప్పుడు ఉతుకుతారు
నేను అంట్లు ఇల్లు చేసు ఫన్
సింగ్ వాష్
టైలోనే
ఆ
లేసేస్తాంట్లు ఇప్పుడు అనుకున్న టై లో అవి వేస్తా